హలో
హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నార బాగున్నా నువ్వు
బావున్నాం ఏం చేస్తున్నారు
తిన్నగా
మా మీకు గరి పక్షం మంచి ది తిన్నారా
తినలేదు రా తిన్నావ నువ్వు
ఆ ఇంకా తినలే తిన్లేద ఏం కురచేసిండు సర
ఆలూ టమాటర మీది
బెండకాయ మళ్ళా కాకరకాయ ఫ్రై ఇయ కొంచెం ఇంత బాగా నచ్చద్ అంతే ఆ లేదు నీకు
ఎన్నది ఉంటావా
ఆ ఏది నా తప్పు దయచేసిన
కర్రీ ఇష్టమేనా
ఏమి కా కనా కాకరకాయనా నచ్చరా
కాకరకాయనే లేదా
అచ్చా చేదు ఉంటది కదా
మరి బెండకాయ దొడ్డ తింటవ యిగా
ఇగ అంతే దాంతోనే తినాలిగా మార్నింగ్ వంకాయ్, టమాట
వంకాయ టమాటన కొంచ్ కొంచెము వయసు క్లారిటీ రావడం లేదురా కొంచెం గట్ ఏ మాట్లాడు
వంకాయ అంటే కాఫ్ అయిందకా అట్లా
కాఫ్ అయిందా అది మెడిసిన్ చెప్పినా కదరా చేస్ తిన్నావ అది
ఆ కే వస్తున్నా కానీ తగ్గుతలేదు. అక్క తగ్గుతలేదు ఎందుకో
ఓన్లీ వన్ టైమ్ తాగుతున్నవా డైలీ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా తీసుకుంటున్నవా
లేదు ఓన్లీ వన్ టైమ్ మే తాగుతున్నా నేను
అవునా అట్లా కాదురా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం త్రీ టైమ్స్ వాడాలి.
ఆ ఏత ఆగుత మల్ గ
కుంటున్నావా
ఆ వేసుకుంటున్నా
కొంచెం నములు నముల్ తా ఉంటే తగ్గిపోతుది
హు
ఫ్రూట్స్ ఏమైనాతెచ్చుకున్నావా
ఆ నిేన్న తెచ్చుకునా మమ్మీ తెచ్చింది
తెచ్చిందా అరే ఇప్పుడు మీక వెళ్ళి టెన్త్ వాళ్ళు ఉన్నారారా
ఆ ఉన్నారు అక్కడే రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అంటా కదా
ఆ అవున అవును ఆ ఉన్నారా మీకు రిలేటివ్స్ తె లీసిన వాళ్ళు రాసే వాళ్ళు ఉన్నారా
టెన్త్ వాళ్ళె ఎవరు లేర్ అక్క అందర్ పెద్దోలే హా టెన్త్ అంటే ఉన్నారు అంటే సిక్స్త్ సెవెంతత్ ఎయిత్ నైన్త్ అట్లా ఉన్నారు
ఆ వాళ్ళ చెప్పపోయినావరా అంటే ఇట్లా ఉంటుంది ఎగ్జామ్ అని ఏమన్నా చెప్పపోయినవ్
ఆ టెన్త్ ఒళ్ళు ఎవరు లేర్ కదా అక్క
ఆహా టన్ తోలు ఎవరు లేరా ఈ సారి బాగా స్ట్రిక్ట్గా అయితేట్టున్నాార ఎగ్జామ్స్
అవున అక్క ఇంటర్ ఇంటర్ వాళ్ళు కూడా చెప్తా అన్నారు నాతోని
అవునా సిలబస్ కూడా కొంచెం హెవీ వస్తుందంట అంటే ఇప్పుడు క్వశ్చను ఒక క్వశ్చను అది వాళ్ళు వేరే రకంగా అడిగి ఇస్తున్నారట
కొంచెం ఇప్పుడు తెలుగంచి టెన్ట్ వాళ్ళన్నా ఓనగా రాయేస్తుంది కానీ ఇప్పుడు ఇంటర్ వాళ్ళు అట్లా ఉండదా ఆ ఇహ ఆహ
బుక్లు ఉన్న క్వశ్చన్ మాత్రమే చదువుతరు ఇప్పుడు వీళ్ళు ఆ క్వశ్చన్ ని మార్చి మళ్ళా ఇస్తే ఎట్లా ఎట్లా అదే ఆన్సర్ అదే క్వశ్చన్ అని ఎట్లా తెలుస్తది
ఉంటంది ఒక క్వశ్చన్ కేే నమాన కు తన ఇంటర్ నుంచి అట్లా కాదు ఆ
ఇంటర్ అట్లు ఉండదు ఇవాళనే అయిపోయినాయి ఇంటర్ వాళ్ళవి కూడా అదే అంటున్నారు వాళ్ళు చ చాలా కష్టంగా వచ్చింది పే పరు ఏం పేపర్ అంటే బాటనీ పేపర్ అంట సైన్స్ వాళ్ళది ఆ బాటనీ పేపరు చాలా తఫ వచ్చింది ఉన్న క్వశ్చన్స్ కాకుండా వాళ్ళు ఆ ఒక క్వశ్చన్ వేరే రకంగా ఇచ్చారుని చెప్తున్నారు
ఆ బటని టఫ్ చిన్న కొంచెం ఫిజిక్స్ కూడా మాములుు ఇక్కడ ఉంటది కదా తప్పు వచ్చింది అని కూడా న అహ
అలాగే టఫ్ వచ్చిందంటున్నారు ఎట్లా రాస్తారో అసలు పాక అయితారు
అవును ఆ మళ్ళీ ఇప్పుడు టెన్ట్ రూమ్ కి సిసి కెమెరాలు ఇప్పుడు రూమ్స్ కి కూడా సీసి కెమెరాలు పెడుతున్నారు ఇంకోంచి ంగ్ చేద్దాం అ కూడా వాళ్ళకి నడువే వాళ్ళ ఎట్లా భయపడుతున్నారు
అవును అవును అయినా మళ్ళా
మాట్లాడిపించు కోవాలి అంటే సె ఇలా వాడతదిగద చార్చ అంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా సెంటర్ లో సార్స్ పడుతది కదా
ఆ ఆ
అట్లా అయినా ఎంతేషక్ ట ఉంట జత
ఆవును
ఎద ర చేంజ్ అయితుంది మొత్తం అ సిస్టమ్ ఈ సైడ్ ఉన్నారా ఎవరైనా టెన్త్ రాసేటోళ్ళు. ఆ కానీ ఈసారి బాగా గ్యాప్స్ వస్తున్నాయి అక్క ఒక్కదానికి త్రీ డేస్. ఎగ్జామ్
ఆ అవును గట్ల హల్డేస్ ఇస్తే అసలు ఇంట్రెస్ట్ ఏ పోతది.
అవును నిజం అక్క ఆ ఇంటరికి కూడా అట్లానే వచ్చినాయి ఇంటరికి ఇంటర్కి టూ డేస్ త్రీ డేస్ టూ డేస్ త్రీ డేస్ సెంటర్ కూడా అంతే వచ్చినాయి ఇప్పుడు టెన్త్ కైతే త్రీ డేస్ వస్తుంది ఇంట్రెస్ట్ రాదక్క అంటే త్రీ డేస్ ఉన్నాయి కదా తర్వాత చద దామనుకుంటారు అందరు
హ్మ్మ్ అదే అదే
డే బై డే ఉంటేనే మంచి ఓల్ కానీ ఇట్లా డైలీ కాకుండా డైలీ పర్ డే ఉన్న ఏం కాదు త్రీ డేస్ టూ డేస్ హాలిడేస్ అంటే ఇంట్రెస్ట్ పోతది హ్మ్మ్
వెళ్లి ఉంటేనే మంచిగా ఉంటది ఇట్లయితే కష్టం ఒక్కలు ఇప్పుడు తెలుగు పేపర్ వన్ పేపర్ టూనా ఇది అట్లా వస్తదిరా.
తెలుగు ఇంగ్లీష్ హిందీ హ్మ్మ్ సోషల్ సోషల్ బయో ఫిజిక్స్ అంతే ఇక ఎన్నా అన్నాడు
అంతే ఈ ఇప్పుడు ఇది సోషల్ అంతే కదరా
ఆ అంతే నంబర్
ఇప్పుడైతే పేపర్ వన్ పేపర్ టూ అట్లుండే
కాట్ల ఏం లేదు ఇప్పుడు మరి
అంటే అప్పుడు మార్క్స్ ఇచ్చేది ఇప్పుడేమో రే గ్రేడ్ ఏ బి అని ఇస్తున్నారు కదా
పోయినియర్ నుంచి మార్క్సే కదా
మార్క్స్ ఇస్తున్నారా టెన్త్ కి
ఆ పోయిన ఇయర్ నుంచి మార్క్స్ స్టార్ట్ అయినాయి టెన్త్ కి తెలవదా మీకు
లేదు రా మాకు ఎలా నేనైతే పాయింట్స్ ఏం క్కనా
లేదు మళ్ళీ పాత షిష్టమే మనే సిష్టటమంది
ఎందుకో మరి ఎందుకు మార్చిలా అసలు విీళ మళ్ళీ
ఇలా పార్ట్స్ అంటే ఫిక్స్ అంటే ఫోల్ ఫోర్ ఎయిటీ వన్ అనుకో అక్క నైన్ పాయింట్ టెన్ త నా డైరెక్ట్ అట్లా వేస్తే నైన్ పాయింటే నన్ను ఎన్ని పాయింట్తలేవు కదా అట్లని అట్లా వేసిందిే
మరి ఫస్ట్ ఉన్నదే ఉంచక వీళ్ళకి ఎందుకు ఇవన్నీ మారవడం అలా వేయడం అసలు
గ్రేడ్స్ ఇష్టం అయింది పాయిట్ నైన్ పాయింట్ టెన్ పాయింట్ సెవెన్ అని అట్లా మళ్ళీ నేను పోయిన మంత్ నుంచి ఇప్పుడు మార్క్స్ అయినై ఇంటర్క ఎట్లా మార్క్సే థౌజండ్ మార్క్స్ ఆ అది మేడంపో అ ఇ మేడ పోంది ఎన్నిసార్లు అడుగుతా ఉన్నా ఇంటర్ కి ఎట్లా మార్క్సే కదా పాటకి ఆ అంతే అంద
అందరు ఒక్కసారి కూర్చొని దిన్నారా
అంటే ఎవరికి ఆకలైనప్పుడు ఆళ్ళు దినేస్తారు అందరు ఒసారి అంటే మేము అంటే ఇట్లా అన్నాం దిను టలో వాళ్ళు వె అంట కదా డాడీ వాళ్ళు వాళ్ళుతోనే తినేసేసి పండుకుంటారు
ఆ హా రిలేటివ్స్ వెళ్తవారా నువ్వు
ఆ ఎల్త అక్క నేను అమ్మమ్మ చనిపోయింది నానమ్మ చనిపోయింది
మామయ్య లు ఉన్నారా ఓనుగా
అహా లేదు పిన్ని అట్లా ఉ
టివి బ టీ వి బాగా చూసేటట్టు ఉన్నావ్ గా నువ్వు
నేను గాదు అక్క డాడి వాళ్ళు ఇప్పుడు గ్యాస్ తెసు వార్తల్ ఏందో గ్యాసెస్ రావంటా అని అంటున్నారు గదా
ఆ ఎందుకంటే ఉన్నట్టుండి ఒకేసారి అది బంద్ చేస్తే ఎట్లా మరి జనాలు
జరుగుతుది అని అంటున్నారు గదా
అంతే రేటు పెరుగుతది అంటారు గని రావని అనట్లేదు గా
ఏమ్ నువ్వు రావు అంటున్నడు గదా
రాదు గాదు గని రేట్లు పెరుగుతయి
ఆ టెంపు కూడామ్ అ అవునా అక్క
ఆ ఎక్కడ వండుకుంటారు ఏంటి ఉన్నట్టుండి అట్లా సడన్ గా జెప్తే జనాలు ఏమైపోవాలి
ఆ ఎంత మంది ఓకే ఉంటధాక్క కుంద కోక్కంట గ్యాస్ మొద్దుంటుంది
ఆ అవును
అ
మనం బుక్ చేసినప్పుడు మళ్ళ వస్తార నమ్మకంలే రా టైం తీసుకుంటారు వాళ్ళు రెండు రోజులు అదేమంటే రా అరాడు
తిన్నారా మరి మీరు
తినలేదు రా తిన్నా నేను తిన్నా పిల్లలు కూడా ఇంత ముంది తినిపించన్నా
ఆహా జయ జల మేం తిినలేకీ తినాల చెెక్కంత మాత్రమవదులే చె ఆ చేసినాం అక్క ఆ ఎల ఉప్మా పల్లిలో చెట్నీ చేసిన మీరేం చేసింది
ఈ రోజు ఏం చేయలేదు రా పొద్దున్న కొంచెం లేట్ అయింది వీళకి బస్ లేట్ వస్తధ అన్నము గడి చేసరికిే లేట్ అయింది
ఆహా
ఎం తినలే
పండు పూర్ణద పిల్లల కె
లేదు రా హోంవర్క్ చేపిస్తానా హోంవర్క్ చేస్తా ఉన్నా హోంవర్క్ టైం అ ఇంకొక అర్ధ గంట సేపు దాకా వెస్తారు సరేరా మరే నేను మళ్ళ హోంవర్క్ చేయిించినాక మాట్లాడతా సరేరా బాయ్